హలో
హలో బాగున్నారా అండి
బాగున్నామండి మీరు బాగున్నారా గుడ్ ఈవనింగ్ అండి
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఇప్పుడే ఖాళీగా ఉన్నాము
అవునా అండి
అవునండి
ని ఈ సమయం మీకు మాట ట్లాడడానికి ఓకేనాండి,
ఓకే అండి చెప్పండి
తిన్నరాండి
ఆ తిన్నామండి మీరు తిన్నారా అండి టీ తాగార
తాగేసామండి అయిపోయినాయి అండి ఓకే అండి మీరు ఎలాంటి షాపింగ్ మీకు షాపింగ్ అంటే ఇష్ట మేన అసలు ఫస్ట్
ఆ ఇష్టమండి చాలా ఇష్టమ అండి చేస్త ఉంటాం ఫెస్టివల్ కి
అవునా ఓన్లీ ఫెస్టివల్స్ కి మాత్రమే మీరు షాపింగ్ చేస్త
అవునండి మెయిన్ గా ఒకేషన్స్ ఏమన్నా ఉంటే లైక్ బర్త్డేస్ ఇట్లా ఏమన్నా ఉంటే లేదా ఫెస్టివల్స్ కి ఇలా మెయిన్ ఈ టైమ్ంలోనే చేస్తూ ఉంటామండి
అవునా ఆ నేను కూడా చేస్తా ఇస్తా ఉంటానండి రెగ్యులర్ గా షాపింగ్ నాకు షాపింగ్ అంటే చాలా ఇష్టం అండి బట్టలు కొనుక్కవాలంటే ఇలా చాలా ఇష్టం ఇష్టమండి ప్రతి అకేషన్ కి కొత్త బట్టలు ఎసు కొలని అను అనుకుంటా ఉంటా కాబా టి నాకు కొంచెం షాపింగ్ అంటే ఇష్టం అండి మీకు ఎలాంటి బట్టలు అంటే ఇష్టం అండి లైక్ ట్రెడిషన్ గా ఇష్టమా ట్రెడిషనల్ గా వెస్ట్ నా
ట్రెడిషనల్ అంటే కుర్తీస్ ఇవే ప్రిఫర్ చేస్తామండి
ఓకే ఓకే అండీ
డ్రెస్సెస్ ఆ అండి కడతాము అప్పుడప్పుడు ఏదైనా అకేషన్ ఉంటే మ్యారేజెస్ అలాగా అవునండి మంచి కాటన్ ఇట్లా ప్రిఫర్ చేస్త ఉంటాం డ్రెస్సులు కూడా
అవునా అవునులేండి అవియితే కొంచెం కంఫర్ట్ గా ఉంటాయి కాబట్టి మనకు కూడా వేసుకోవడానికి బాగుంటుంది
అవునండి మీక ఎటువంటిది ఇష్టం అండి మీ ట్రెడిషనల్ ఆ
నేను నేను ఎక్కువ ట్రెడిష్ నలుగానే ఏసుకుంటానండి మా వెస్ కన్ కొంచెం తక్కువే కానీ అప్పుడప్పుడు ఏసుకుంటా ఉంటా నాకు ట్రెడిషనల్ ట్రెడిషనల్ లోనే కొంచెం కంఫర్ట్ అనిపిస్తుంది కావట్టి అవే ఏసుకుంటా ఉంటానండి మీరు ఎక్కడ చేస్తారండి షాపింగ్ ఆన్లైన్ చేస్తారా ఆఫ్లైన్ జెస్తారా
టైం లేదు వెళ్ళడానికి షాపింగ్ కి అనిపిస్తే అప్పుడు ఆన్లైన్ లో
అవునులేండి ఆన్లైన్ అం టాం కానీ అసలు ఆన్లైన్ లో మీరు హ్యాపీగానే చేసుకుంటారా అండి షాపింగూ
ఆ అంటే ఒక్కోక్కసారి అవునండి ఒక్కొక్కసారి అది సైజెస్ డిఫరెంట్ గా వస్తాయ్ ఫబ్రిక్ మనం చూష్ణట్టు
అవునండి అసలు మనం చూసేదానికి అది వచ్చేదాని కి చాల డిఫరెంట్ గా టుందికదా అలా
కొన్ని వాడేలాగా ఉం
అవునవును అలా ఇంకా మనకి ప్చ్ ప్రతి తారి అలానే ఒస్తా వుంటే ఆన్లైన్ షాపింగ్ కూడా నాకైతే విరక్తి అండి కొంచం
అవునా అండి నేనైతే అలాగేం కాదండి అప్పుడప్పుడు చేస్ తు ఉంటాము టైం లేనప్పుడు ఇంకా అదే కదా ఆల్టర్నేటివ్ అనేసి దాంట్లోనే వెళ్తూ ఉంటాము
అవునులేండి నేను కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటా అప్పుడప్పుడు బానే వస్
అంటే బట్టలు ఇటువంటివి కాకుండా మామూలు ఏవనా వస్తువులు ఇలాంటివితే బాగు వస్తాయండి మ్యా గ్సి మామ్ బట్టలొకటి కొంచం నమ్మలేము నలే ఏమన్న ఎలట్రానిక్ వస్తువులు ఇవైతే బాగా
అవున్లైండి షాపింగ్ అంటే బట్టలు ఒకటే కాదు కదండి ఇలాం ఇవి కూడా షాపింగ్ ఏ కదా ఇలాంటివన్నీ కూడా చేస్తా ఉంటారు అండి మీరు షాపింగ్ బయట గాని ఆన్లైన్ లో కానీ ఇంట్లోకి ఏమన్నా వస్తువులలా
ఆ చేస్తూ ఉంటామ అండి బయట, ఇది మామూలుగా ఏమైనా టీవీలు ఫ్రిడ్జ్లు ఇట్లా పెద్ద వస్తువులు కూడా కొంటూ ఉంటాం ఆన్లైన్లో.
అవునా ఆన్లైన్ లో బాగుంటాయిలేండి అవి.
అవి సేల్లో వస్తాయి కాబట్టి కొంచెం డిస్
అవునవునండి అ మనం సేలప్పుడు కొంటే కూడా అ మనకి చాలా డబ్బులు మిగులుతాయండి కానీ ఆ సేల్ మనకు తెలిస్తే మాత్రం
అవునండి టైం కి మనం చూసుకోగలిగి తే అవి ఆఫర్స్ స్టార్టింగ్ లోనే అన్ని మనం బాగా కొనుక్కోవచ్చు క్రెడిట్ కార్డ్స్ యూస్ చేసుకోమనిందె
అవును అవునండి అది కూడా ఒక మంచి ప్రాసెస్ పద్ధతి కూడా బాగుం టుంది క్వాలిటీ అయిన కూడా వస్తు ఉంటాయి కొంచెం మంచి బ్రాండువి తీసుకుంటే ఎక్కువ రోజులు కూడా వస్తాయి ఆ ఇంకా మీరు బయ మనం బయట వెళ్ళ కొంటే మనం బట్టలు చూసి తీసుకోవచ్చు కాబట్టి ఆ ఇది కూడా ఒక
చిగా అనిపిస్తు, అవునండి బయట అయితే మనం వెళ్ళి ట్రైల్ చూసుకొని మనకి సరి పోయినవి కొనుక్కొని వచ్చుకోవచ్చు పదిసార్లు వేనక్కి ముందరికి. వెనక్కి పెట్టకుండా ఒకేసారి సెట్ అవుతాయి. లేదు అంటే ఇట్లా ఆన్లైన్ లేదంటే అంటే మనం మరి తెచ్చుకున్నాక నచ్చకపోతే మరి రిటర్న్ పెట్టేది. కొంచెం హెక్టిక్ గా అనిపిస్తది.
అవును మీ ఏరియాలో బట్టలు అన్ని బాగుంటాయా.
ఆ మా ఏ ఏరియాలో చాలా బాగుంటాయండి అంటే మనకి ఏ రేంజ్ లో కావాలన్నా దొరుకుతాయి కాస్ట్లీలో అయినా ఉంటాయి. తక్కువ రేట్లలో అయినా దొరుకుతాయి.
అవునులేండి మనకి మన బడ్జెట్ బట్టి అలాంటి షాప్స్ కి వెళ్ళి అలా కొనుకుంటే సరిపోత్
షాపింగ్ మాల్స్ కూడా చాలా ఉన్నాయి.
అవునా అవును మా మాఊరిలో కూడా అన్ని ఉన్నాయండి. షాపింగ్ మాల్స్ ఉన్నాయి. పెద్ద పెద్దవి. ఆ ట్రెండీగా నీకు వెస్ట్రన్ కావాల అంటే ఆ వెళ్తూఉంటామండి అంటే వెస్ట్రన్ మోడల్ కావాల్నా అంటే ఒక మాల్ కి వెళ్ళేది లేకపోతే మనకు ట్రెడిషనల్ గా కావాలంటే ఇట్లా షాప్స్ ఉంటాయి కదా అండి అలా వెళ్తే బాగుంటాయి బట్టలు కాబట్ వెళ్తా ఉంటామండి
మీరు ఒక్కరే వెళ్తారా ఫ్యామిలీ మెంబెర్స్ వెళ్తారా అండి షాపింగ్ కి
ఆ లేదండి నేనొక్కరే నేనొక్కదాన్ని అస్సలు హే వెళ్ళనండి అందరూ ఫ్యామిలీ మెంబెర్స్ ఉండల్లా అందరూ అ అందరూ ఉంటే అందరి సెలక్షన్ ఇది అందరికి నచ్చితేనే తీసుకుం
ఏం లేండి ఒకసారి కొనేటప్పుడే వాళ్ళ సెలక్షన్ అడుగుతే మరి వేసుకున్న తర్వాత బాలేేద్ అనడం కంటే వాళ్ళనే పిలుచుకోని పో వాళ్ళే సెలెక్ట్ చేస్
అవును మరి వాళ్ళతో ఒక హెడ్డేక్ కాదండి, బాలే బాలే అంట అంటారు. అదేదో వాళ్ళనే పిలుచు నువ్వు పోతే
అదే మేలండి మంచి డిసిషన్ అది
అవునండి మీరండి మీరు ఎలా షాపింగ్ చేస్తా అంటారు
గేం వెళ్ళాము కనీసం ఒకరు ఇద్దరు అన్న వస్తారు తోడైతే ఖచ్చితంగా
ఆన్లైన్ండి అందరి ఆప్షన్ తీ అందరి ఆప్షన్ తీస్ కొనీ
ఒపీనియన్స్ తీసుకొని వది బాగుంది అంటే వాళ్ళది తీసుకుంటామండి
ఇలా చేయడమే మంచిలేండి మనకు కూడా
పండుగ వస్తుంది కదా అయిపోయిందా మీ షాపింగ్
ఇంకా లేదండింకా తీసుకోవాలా వెల్ళలా
అవున అండి ఈ ఇరు కొనులోని ప్లాన్లు ఉన్నారండి శారీస్ కొంటారా డ్రెస్సెస్ కొంటారా
శారీస్ ఏమి లేదండి శారీస్ ఏం కట్టుకోను కాబట్టి ఏం కొన్నాను అ ఇలాగే ఏమైనా ట్రెడిషనల్లు లైక్ కుర్తీ సెట్స్ ఉంటాయి కదండి
టిడి త్ర
ఆ త్రీ పీస్ సెట్ అల్ అలా నా కొందాం అనుకుంటున్నాను చూడాలి అలా కొంచెం మంచిగా కని మన నాకు కనపడిచ్చేటట్టు అలా మీది మీది షాపింగ్ అయిందా అండి
ఒకటి కొన్నానుంటడి ఇంకా ఒకటి రెండు కొనాల వెళ్ళలా అని ఉన్నాము టైం దొరికితే కొంచెం ఇల్లు క్లీనింగ్ ఉంటే చేసుకుంటూ ఉంటేమి ఇం గ ఇల్లయి క్లీనింగ్ అయిపోయింది కాబట్టి ఇంక వెళ్తామండి
కలర్స్ ఎట్టయితా అండి డార్క్ లేకుంటే పేస్టల్ కలర్స్
పేస్ట్లు అయినా సెట్ అయితే డార్క్ అయినా కూడా సెట్ అయితా అడి ఎక్కువ నేను లైట్ కలర్సే ప్రిఫర్ చేస్తా లైట్ కలర్స్ తీసుకుంటూ ఉంటాము
అవునా అవునులేండి కొంతమందికి పేస్టల్ కర్స్ అయినా చాలా బాగుంటాయి కొంతమందికి డార్క్ కలర్స్ అయితేనే బాగుంటాయి అలా అలా బాగ ప్రశాంతంగా అనిపి స్త్ ర్యా అండి మీ ఆ ఇంకేంటండి ఇంకా ఎలాంటి బాగా కాస్ట్లీ బట్టలు గోంటారా అండి మీరు
అ అంటే కొన్నిసార్లు అయితే అకేషన్ ఏదైనా పెద్దది కొంచెం మంచిగా ఎక్కువ అంటే కొంటామండి ఎక్కువ పెట్టే మరి అయితే తక్కువ ఎమ్ తీసుకోము కానీ ఇప్పుడు ఇంకా డైలీ వేర్ క ఇట్లా అంటే మరీ ఓవర్గా అయితే ఖర్చు పెట్టాం గానీ బట్టలకి బాగానే కొంటామండి
అవును అంతే లేండి తగ్గట్టు ప్ర ఏ దాని తగ్గట్టు ఆకేషన్ తగ్గట్టుకుంటే సరిపో పోతుంది
సికేలేవన్ ఉంటే హెవీగానే కొంటాము అంటే మంచి పట్టులో ప్యూర్ ఐటమ్స్ కొంటాము
అవును అవునులేండి ప్యూర్ ప్యూర్ అయితేనే మనకి బాగా కనిపిస్తాయి వేసుకున్నా కూడా మంచి కూడా మంచిగా క్లాసిక్ లుక్ కంట్
అవునండి మెయిన్ అదే తక్కువ తీసుకొని అసలు ఫంక్షన్స్ వి ఉన్నప్పుడు బాగుండెది
అవును అవును లేండి ఆ లుప్పు కోసం ఇంకా తప్ప పదిగా గ అడి కాస్ట్లీవి పెట్టవడానికి అవునవును కాబట్టి ఇంకా పెడతాం అవునులేండి మరి ఫ్యూచర్ క అయినా అవి బాగుంటాయి కదా అలాగే పెట్ వెస్ వేస్ కున్నా కూడా ఎక్కువ కాస్ట్ పెట్టినా కూడా సరి పోతుంది
కట్టు కూడా లేదా మీతో శ్యారీ
ఆ ఉందండి ఒకటి రెండు ఉన్నాయి కానీ అవి ఎక్కడ వేసుకుంటామండి ఆ ఇంకా అంతా ఇష్టం ఇష్టం లే అంటే కట్టుకోవడం ఇష్టమే అండి ఏమంటే అంటే ఇంకా కట్టుకోలేదు ఆ ఇంకా అవును అవున అం అండి మొన్నే మా అక్క పెళ్లిి జరిగింది అప్పుడు శ్యారీ కొనుక్కొని కట్టుకున్నాము
మీ అయితే ఫస్ట్ టైం ఆండి మీరు శ్వారి కట్టుకోవడం పెళ్ళిళ్ళు
ఆ అవునండి సెకండ్ టైమ్ ఫస్ట్ టైమ్ ఏమో పేస్టల్ కలర్ తీసుకున్నాను అది అస్సలు సెట్ కాలేదండి నాకు అందుకే ఈ రెండో ఒకసా రెండో స ఒకసారి డార్క్ కలర్ తీసుకున్నాను అది చాలా బాఉంది అన్నారండి అందరుూ
అయితే మ చాలా సంతోషంగా ఉండడి అంటారు కదండి
అవునండి ఆ అలా
మంచిగా శారీ కట్టుకొని ఫుల్గా ర నయ్యి పూలు పెట్టుకొని మంచిగా మ్యారేజ్ ఎంజాయ్ చేసార?
అవునండి బా ఎంజాయ్ చేసము అలా ఇలా అకేషన్ వచ్చినప్పుడే అండి ఇప్పుడు ఒకసారి శారీ కట్టేదాన్
అంతే అంతేలేండి
అవునండి అవునండి హా ఆ ఇంకా ఎక్కువ అంటే ఇంకా డ్రస్ ఎసేఅండి వేసుకునేది డ్రెస్సెసే బాగా కంఫర్టబుల్ ఉంటాయి కదా ఇంకా మనం ఎక్కడికైనా వేసుకో ఆ వెళ్ళొచ్చు అని చెప్పేసి అలా షాపింగ్ చేస్తా ఉంటా
అదే మంచిది లేండి డ్రెస్సెసే కంఫర్ట్ బాగుంటంది అ కానీ అలాగనే మన ట్రెడిషన్ ని మర్చిపోకూడదు కాట్టి అప్పుడప్డు సారీస్ కట్టు
అవునండి ఓకే అండి థ్యాంక్ యూ అండి మీ సమాచారాన్ని అందజేసినందుకు ధన్యవాదములు థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ అండి
అ